హలో
ఎలా ఉన్నారు
బాగున్నా బావున్నారా
తిన్నారా మీరు లంచం ఏంది ఆహ్
మీరు తిన్నారా ఏం చేయన్నాళ్లయా అంటే రైసేది
మేను కూడా రైసే తిన్నాము విన్నాను ఈరోజు
ఇం
ఆహా నేను పాపా కోసం పప్పు చేసాను తనకు తినిపించేసి నేను తన్నాను పాప ఫోర్టీన్ మంత్స్
ఫోర్టీన్ మంత్స ఏమి తింటదామే ముగ్గా ఓన్లీ రైస్
ఆ రైస్ సు పెడతాను ను రైస్ పెడతాను ఫ్రూట్ పెడతాను తింటే ఆమె తింటె తీరక్కుంటే ఇ అది వేస్ట్ అయితది ఎగ్ కంపన్ సరిగ్గా డైలీ వెళ్తు
ఎగ్ పెడతారా ఎగ్ తింటదా మరి
ఆ ఆమెకు పోతుంటది ఫేవరెటే
ఫేవరేట్ అండి అంటే అంగన్వాడికి వెళ్తారా మీరు తీసుకెళ్తారా
లేదు తీసుకెళ్ళను అంగన్వాడికి తీసుకెళ్ళలను కాకపోతే తీసుకొచ్చి
అంటే మీరు ఆ అంగన్వాడిలో రాపిచ్చారా అని నేం
ఆ రాపిచ్చాను రాపిచ్చాను ఆ వీక్లీ ఎయిట్ వీక్లీ అంట ఫిఫ్టీన్ డేస్ కి ఎయిట్ ఏమో ఇస్తారు అంతే
అ మా మాది కూడా రాపిచ్చాను గానీ వాళ్ళు వాళ్ళే హ్మ్ ఇవ్వట్లేదు
అవునా అది వేరే సెంటర్కి వెళ్ళాలి మళ్ళా
రోజు ఎక్ససైజ్
అ
తెచ్చి ఇవండీ మ బాబు బాబుకి అ బాగు ట్వంటీ
ట్వంటీ మంత్సా హెన్ వ్యాక్సిన్ ఎపిచ్చారా బప బాబుకు ఇప్పుడు సిక్స్టీన్ మంత్స్ సెవెంటీన్ మంత్స్ ఉంటది కదా
అవును ఎపి
హలో
హలో ఆడుతరా ఆ చెప్పండి
హ్మ్ ఏపిచ్చారా వ్యాక్సిను
హలో
ఆ వ్యాక్సిన్ ఎపించారా అండి హలో
చె ఆ ఏ ఇచ్చాను కనిపిస్తు ఉందా
ఆ వినిపిస్తుంది నాకు
అది మాట్డుతలే
లేదండి నా వాయసు మీకు వినిపించలే అన్నా ఆ ఏ ఏం లేదు అంత ఫేవరెట్ అంటే ఏం లేదు ఇక పండగలు అంటే అ దుల్ పుడు తూర్సుడు కార్బడు బే కద అదే సరిపోతుది ఇంకా ఏమంటది ఎక్కువ ఇష్టం అని అంటే దసరా అంతే
మడస్ అంటనే దసరా అందరు దసరా దసరా అ బ ఎ్వర్వర ఎ బసరా పా మ్మ బకమ్మ దసరా
ఇయమనా ఉన్నదా అద ఒక్కటే కదా వోలి అంటే ఆడలేము ఎక్కువ ఆడార హోలీ
ఎలా రబు మాన్న అ
హ
వెళ్ళాలా బతుకమ్మ ఫెస్టివల్ కి వెళ్ళా వతున్నా
ఆ లాస్ట్ టైం ఇక్కడే ఉన్నాను పాప చిన్నది ఉండే కొంచెం ఎటు వెళ్ళలేదు అప్పుడు తనకు వ్యాక్సిన్ ఏదో ఉండే ఏపిచ్చేసి ఇక్కడ ఉన్నాను
మీరు ఏస్తున్ర
ఆ
మేడమ్ గుడ్ మార్నింగ్ మేడమ్ ఒక నిమిషం లైన్లుండరా ఏమన్నాది ఏళ్ల రమ్యా అన్ ఇంకో నంబర్ నా నెంబర్ ఇది హ్ అన్
నేనే ఖాళీగా ఉండి పాపతో ఎ ఆడు కుడుతున్న ఇగ
పల్లె ఇలవేల్పుగా ఉండేది ఓకే ఫోన్ స్లో అయ
ఇంకేం చేస్తున్నారు బాబుకు వ్యాక్సిన్లు అన్ని కరెక్ట్ గా అయిపోయాయి అయితే ఫీవర్ వచ్చిందా మీ బాబుకు వ్యాక్సిన్ కు
హు
సెవెంటీన్ దా సిక్సటీన్ మంత్స్ కో ఉంటాది కదా ఆ ఫీవర్ వచ్చిందా
రూ స్టేట్ చల్లీ జమును తూ
ట్ త్రీ డేస్ ఉందా ట్వంటీ మంత్స్ కూడా ఉందా వ్యాక్సిన్
ఆ స్
అవునా
ట్వంటీ మంత్స్ కు ఉంది నెక్స్ట్ ఇగ టూ టూ ఇయర్స్ తర్వాత ఇది ఉన్నది వ్యాక్సిన్
టూ ఇయర్స్ తర్వాత ఉండదా అవునా ప్రైవేట్లల కూడా వ్యాక్సిన్లు ఉన్నాయా ఆ ఎపిచారా మీరు
మ ఏం ప్రైవేట్ ఫేస్బుక్ ఆ ఒక నిమిషం లైన్ ఉండు ఒక్క నిమిషం లైన్లో ఉండు
ఓకే ఓకే ఆ చెప్పండి హలో మీ దగ్గర సిగ్నల్ ప్రాబ్లం అనుకుంటు కదా
విన్పిస్ లేదా
ఆ వినిపిస్తుంది నాకు ఆ నా నాకు వినిపిస్తుంది క్లారిటీగానే మీకు పక్కన సైడ్ కొంచం డిస్టబ్స్తుంది
నాకు గుడ వినిపిస్తుంది
ఆ
నాకు వినిపిస్తుండ లేదు అని అంటున్నా
ఆ లేదు వినిపిస్తుంది గానీ మీ పక్కన కొంచం వేరే వాళ్ళు ఫోన్ మాట్లాడుతున్నారు కదా ఆ డిస్టర్బెన్సే ఎక్కువ ఉండే ఇంతసేపు
ఇంకా మరి ఏ విశేషాలు ఎన్ కాల్స్ అయిపోనవి
ఆ ఇదే ఫస్ట్ మీదే
హ్మ్
మీది
నేను కూడా మీకే మీకే ఫస్ట్
ఆ
నేను కొంచం డ్యూటీ చేస్తా హలో ఇ ఇక్కడ డ్యూటీలో ఇప్పుడు ఎవరు కస్టమర్స్ లేరని మీతోటి మాట్
ఓ ఓకే ఓకే చిన్న బాబు తోటి మళ్ళీ ఇబ్బంది కాదా మీకు ఎలా మేనేజ్ చేస్తున్నరు
ఇబ్బంది అవుతుంది రిజైన్ పెట్టాను జాబ్కి ఎందుకంటే బాబు ఉంటలేడు ఉంటడేమో అన్ కొని జాయిన్ అయ్యాను మా కానీ ఉంటలేడు బంద్ అవుతుంది మా గుడా అ
మన పిల్లల్ని మనమే చూసు సేమ్ నా ప్రాబ్లం గుడ అంతే గానీ నేనే ఇగ తప్పదన్నట్టు ఇంట్లో ఉంటున్నా ఇగ నాక్ అప్పుడు ఫిఫ్టీన్ థౌసండ్ వచ్చేది సాలరీ ఓటీ గిటి చేస్తే ట్వంటీ వచ్చేది ఆ ఈ చిట్టీలు అవి ఇవి మేనేజ్ చేసుకునేదాన్ని గని ఇప్పుడు పాపం మా ఆయన ఒక్కరి వల్ల ఇటు ఇంటి కిరాయలు అవి ఇవి అసలు మేనేజ్ కావట్లే సరిగా అందుకనేసి ఈ పాప చిన్నది కదా ఈమెన్ నమ్మి ఎళ్ళలేను ఈమె అసల్ కున్న కాడ ఉండదు అది ఎక్కుతుద ఇది ఎక్కుతది వాళ్ళ ఇంట్ల పోయి అది లాగేస్తది వీళంట్లో పోయి ఇది లాగేస్తది ఇగ అందుకే భయం అన్నట్ నాకిమతోటి లంచే లంచే చేస్
అంటే మాకు మాకు గుడా ఫైనల్ అసలుకి ఇబ్బంది ఉండడం వల్లనే జాబ్లో జాయిన్ అయినా
చేసా వర్కేంటి
ఏ టేర్వేట్ గురించే పెట్టినా
హలో
ఇంకా మరి అదే మా బాబు గురించి కాలు వచ్చింది కాలు కట్ చేసాను
అవును మీరు చేసే వర్క్ ఏంటి మళ్ళా
ఇక్కడ బ్యాం స్లో
ఓకే ఓకే ఇ మంచి వర్కీ చూసుకున్నారు సాలరీ వస్తదా ఇక ఫిఫ్టీన్ దాక వస్తాద శాలరీ ఫిఫ్టీన్ థౌజండ్ దాకా వస్తుందా
హలో
ఆ అ
హలో మీరు రిపోర్ట్ మీరు రిపోర్ట్ మీ జడ్డే నేను కాల్ చేస్తాను టెన్ మినిట్స్ అయి